హలో
హలో
ఆ ఆ బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామే మీరు
సార్ బాగున్నారా
ఆ సార్ బాగున్నారు అందరు బాగున్నారు అందరం బాగున్నారండి
కే ఎక్కడున్నారు
మేమా సిటీ లో ఉంటాము
సిటీలో అంటే ఊరు రాలేద్ సెలవుకు రాలేదా
సెలవుకు రాలేదు
ఓకే ఓకే సరే సరేనండి ఇంకేంటండి
సెలవుకి రాలేదు కాని ఈ మధ్యన సెలవులు ఉన్నాయి తీసుకొని ఎక్కడికైనా వేల్ ధాం అనేసి మా ఆయన అంటున్నారు
టూరా
ఆ టూర్ కి అలాగా పిల్లలతో అలాగా కొద్దిసేపు తిరిగేసి వస్తే బాగుంటది కదా అంటే నేను అన్నాను ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఎక్కడికి వెళ్ళలేము
హ్
అనేసంటే నువ్వు చెప్పింది కూడా నిజమేనే అని అన్నారు ఇంకా
ఉహు ఓకే ఓకే
అదే చూడాలి మా ఫ్రెండ్స్ అందరు అంటున్నారు మనాలి వెళ్దామా అనేసన్నారు
వెళ్ళండి వెళ్ళండి బాగుంటది మానాలీ వెళ్తే నేను రెండు వేల పెద్దెనిందులు వెళ్ళాను మనళి తర్వాత లే నుంచి మనాలి బై రోడ్డు వచ్చాము చాలా బాగుంటది చూడటానికి
అవును ఇంకా ఏమన్నారంటే ఇక్కడ ఆ ఢిల్లీ దగ్గర చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ తిరుగుదామా అన్నారు తర్వాత నేనేమన్నానంటే జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా జ్యోతిర్లింగాలన్నీ చూద్దామా అనేసి అంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోతది అని అంటున్నారు
డబ్బులు ఖర్చు అవుతాయి అంటే అలాగంటే అవుతది మరి ఎప్పుడు చూస్తారు టైమ్ ఉన్నప్పుడు డబ్బులు ఈ రోజు ఉంటే రేపు అది చూసాం అనుకో చూసాంక్క అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అన్నట్టు ఉంటది మేము వెళ్ళాము కాశీ వెళ్ళాము తర్వాత తర్వాత నెక్స్ట్ ఏంటంటే హిమాచలం వెళ్ళాము తిరుపతి ఉంది వెళ్ళాలి పాపకే ముఖ్యము తిరుపతి తీ వస్తామనేసి తిరుపతి వెళ్ళాలి
అవును అవును కాశీ వెళ్లలేదండి ఇంకా
కాశీ వెళ్ళండి బాగుంటది కాశీ తర్వాత అయోధ్య వెళ్ళాం అయోధ్య రామమందిరం చాలా బాగుంటది
ఆహా
ఊ రా
అదే చూడాలి మా ఫ్రెండ్స్ అందరు అన్నారు వెళ్దామా ఎక్కడికేనా ఎప్పుడు కూడా అలాగ ఇంట్లో ఉం పోతున్నాం కదా అనేసి అంటే సరే అనేసి చూస్తాము ఇంకా ఎప్పుడు వెళ్ల వెళ్తాము అన్నది ఇంక తెలియట్లేదు
ఓకే ఓకే వెళ్ళండి బాగుంటుది చూడ ఇప్పుడే చూడాలి మరి ఇంకెప్పుడు చూస్తాం చెప్పండి కాశీ తర్వాత పూరి కలకత్తా ఇవన్నీ తిరగల
ఆ అవునండి కల్కత్తా కాళీమాత ఉంటది కదా చెప్పారు మా ఫ్రెండ్స్ అక్కడ చాలా ఫేమస్ అని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఫేమస్ అని ఉంటది కదా
అవునవును
అదే
ఇంకేంటి
ఇంకా బద్రీినాథ్ కేదార్నాథ్ తర్వాత చార్ధాం అని అక్కడికని అక్కడి కాని చాలా చాలా ప్లేస్లు ఉన్నాయి తిరగాలి తర్వాత నాకు యూట్యూబ్ చేయాలనే ఒక కోరిక ఉంది యూట్యూబ్ చేస్తే ఏంటంటే మనం వెళ్ళిన ప్రతి చోటుని కూడా కవర్ చేస్తూ అలాగా మనం మనము వెళ్ళందంతా వేరే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ అయి వెళ్తారు కదా
వెళ్తారు వెళ్తారు అవునవును
మట్
బాగుంటది వెళ్ళండి మేము ఇక్కడ బరెల్లో ఉంటాము మాకు ఇక్కడ ఫన్ సిటీ అని ఉంటుందనమాట ఒకటి ఆ ఒక మెంబర్కిి నైన్ హండ్రెడ్ టికెట్ మార్నింగ్ వెళ్లిిపోతే ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసుకుొని రావచ్చు వాటర్ ఫాల్స్ తర్వాత పై నుంచి అలా జారడానికి నెక్స్ట్ పార్కు నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్నిీ బాగుంటాయి ఇక్కడ నేను మా ఫ్యామిలీ మా పాపతో మోన్న వెళ్ళాము చాలా బాగుంది తర్వాత ఇక్కడ ఒక శివాలయం ఉంది శివుడు దగ్గర ఒక యాభై అడుగులు ఎత్తుంటాడు శివుని విగ్రహం కట్టారు చాలా అంటే చాలా బాగుంటది గుడి తర్వాత అక్కడ దుర్గాదేవిది మందిర్ ఉంది దుర్గాదేవి మందిర్ పాలరాకుతోని చెక్కారు ఎంత బాగుడుంది చూడటానికి సూపర్ గా ఉంటది ఎప్పుడైనా వెళ్ళాలి ఇంకేంటండి
ఇంకా ఏం లేదు ఇంకా చూడాలి ఇక్కడ పూరి జగన్నాథ్ తెలుసా మీకు
తెలిసునండి వెళ్ళాను నేను ఆ వెళ్ళనండి పూరి జగన్నాథం మీరు వెళ్ళలేదా
లేదండి వెళ్ళాలి ఎప్పుడైనా అనుకుంటాన్నాం వెళ్ళాలని ఆ దేవుడు భాగ్యం ఎప్పుడు
కలుగుతుంది అంతేనండి నేను వెళ్ళాను ఏంటంటే సింగల్కి వెళ్ళాను సింగల్కి వెళ్ళాను ఫ్యామిలీ వెళ్ళలేదు ఫ్యామిలీ పాపతోని ఒకసారి వెళ్ళాలి చూడాలి. అనుకున్నాం మొన్న లీవ్కి వెళ్ళేటప్పుడే వెళ్తాం అనుకున్నాం బట్ సెట్ అవ్వలేదు టైము వెళ్ళలేకపోయాము పూరి వెళ్ళాల తర్వాత తిరుపతి ప్లానింగ్
ఆ
చూడాలి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది ఎప్పుడు వెళ్ళాలని ఉంటే అప్పుడు వెళ్ళగలం మనం ఇప్పుడు వెళ్ళాలినుకుని వెళ్ళలేము అది ఎప్పటికి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని రాసి పెట్టుంటే అలా వెళ్ళడమే తప్ప మనం ఏం చేయలేము ఇప్పుడు
అవునవును మేము కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇక్కడా చాలా దగ్గరలో గుడుల కానీ లేదంటే అలా ఎంజాయ్ చేయడానికి కాని తిరగడానికి వెళ్ళాలను కొంటన్నాం కాని వెళ్ళలేకపోతున్నాము
మీరు ఎప్పుడైనా సరే వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనకి కేరళలోన శ్రీ పద్మనాథ స్వామి టెంపుల్ ఉంటది అక్కడికి వెళ్ళండి ఆ తిరువనంత పురంలో ఆ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్ళండి చాలా పవర్ఫుల్ టెంపుల్ చాలా మంది అక్కడికి వెళ్ళాలనుకుంటారు వెళ్తుంటారు కూడా అక్కడ ఏంటంటే అది ఆ సినిమా కూడా ఒకటి వచ్చింది చూసారా లేదో
అదే నేను చెప్పాలనుకుంటున్నా నాగబంధం అని ఒక సినిమా వచ్చింది
దాంట్లోనే అక్కడ ఏంటంటే రియల్ స్టోరీ అనమాట ఇది అక్కడ మొత్తము ఆరు ద్వారాలకి ఐదు ద్వారాలు తెలిసారు ఒక ద్వారం తెరవలేదనమాట ఆ ద్వారాన్ని తెరడానికి ప్రయత్నించిన సరల్లా అక్కడ ఏదో ఒకటి నష్టము ఏదో ఒకటి ప్రలయం వస్తుందన్నమాట
ఆహా
అందువల్ల అక్కడికి చాలామంది టూరిస్ట్ ప్ ప్లేస్లాగే చాలా మంది వెళ్తుంటారు అక్కడ ఏంటంటే ప్రతి ఏ ద్వారం తీసిన దాంట్లో కొన్ని లక్షల కోట్లు బంగారము ఆభరణాలు అవే దొరికాయి అక్కడ ఇప్పుడు ఐదోద అప్పట్లో రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళ రాజులు వాళ్ళ ధనాన్ని దాచుకోవడానికి అలాగా ఎక్కడో ఒక దగ్గర దాసుకొని ఎవరికి దొరకకుండా దాని నాగా బంధం అని ఏవో లాకులు మంత్రాలు తంత్రాలుతోని వాళ్ళకి సర్చ్ చేసి పెట్టే వాళ్ళు దాంట్లోనే ఇప్పుడు ఇప్పుడు నాగబంధం అనే సినిమాలో వచ్చింది ఏంటంటే అలాంటిదే ఒకటి ఇప్పుడు రాజులు వాళ్ళ సొమ్మునో దేన్నో దాంట్లో దాచి పెట్టి ఉంచుంటారు అది ఎవరికి దొరకకుండా ఏమీ లే కుండా నాగబంధం అని
అప్పట్లోనా రాజులు మంత్రులు ఉండే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి ఎళ్ళిపోయారండి ఆ రాజుల అందరూ
అప్పుట్లోన్న రాజులు మంత్రులు ఉండే వాళ్లంటే అప్పుడు మనకి స్వతంత్రం రాకముందు ఉండే వాళ్ళు రాజులు మంత్రులు రాజుల కింద మంత్రులు ఇలాగా ఉండేవాళ్లు ఇప్పుడు రాజుల కిందన మంత్రులంటే ఇప్పుడు సీఎం అన్నాడు సీఎం కింద పిఎం డిపి టి సీఎం అలాగా ఉంటారు ఇప్పుడు అప్పుడంటే రాజు ఆ రాజ్యానికి రా ఇప్పుడు మనకి స్టేట్లు అయిపోయినాయి స్టేట్‌కి ముఖ్యమంత్రి ఇక్కడ అక్కడ రాజ్యాలు అనమాట ఈ రాజ్యానికి నువ్వు అని అక్కడ రాజులు అనమాట వాళ్ళు
అవును అప్పుడు వాళ్ళ చరిత్ర సృష్టించిన దానికి ఇప్పుడు ప్రజలు అక్కడికని ఎ క్కడికని తిరగడాలని విహార యాత్రలని వాళ్ళు ఇప్పుడంతా అప్పట్లో ఎలాగ ఉండేవారు ఉమ్మ్
తే కేకుంటే చ త్రపతి శివాజీని వాళ్ళు దేవుడు లాగా చూస్తారు వాళ్ళు ఆ శివాజీ ఏంటి అ ప్పుడు లోన ఎంతో మంది తో యుద్ధం చేసి వాళ్ళకి స్వరాజ్యం తె ప్పిండనమాట స్వరాజ్యం తెప్పించాడనమాట స్వరాజ్యం తెప్పించడం వల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళని దేవుడిల్గా చూస్తడంట అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా శివాజీని ఒక దేవుడిలాగా చూస్తారు
అవునవును
అందుకే ఛత్రపతి శివాజ్ మహారాజ్ బోస్లే అని అంటారా ఉమ్మ్ వాళ్ళు చేసిన గొప్ పనులు గొప్ప సహా ఎటంటే సాహసాలు వల్ల మనకి ఇప్పుడు మన దేశం ఇలా ఉన్నది అక్బరు మనకి అక్బర్ గురించి వినే వుంటావు
విన్నానండి సోషల్ క్లాసెస్‌లో విన్నాను
ఆ రోడ్లకి ఇరు ఇరువైపులా చె ట్లు నాటించి ఏదేదో చేశాడంటా అప్పట్లోన ఆ
అవును అప్పట్లో ఇంకా ఎ క్కడ తాజ్మహల్ నిర్మించాడు షాజహాను అది కూడా చాలా టూరిస్ట్ ప్లేస్ అయ్యింది విదేశాల నుంచి కూడా వచ్చి విహార యాత్రలు చేస్తారు
అవునవును
ఉమ్మ్ ఇంకా అది బిర్లా మందిర్ అని హైదరాబాదు చాలా ఏరియాల్లోన చాలా మంది ఏంటంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చి
వచ్చి చూస్తా ఉంటారా
అవును
ఉమ్మ్ మనకిప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడంటే ఆ పంజాబ్ లోనా గోల్డన్ టెంపుల్ ఉంటది
మెలోన్ అండి గోల్డెన్
ఆ గోల్డెన్ టెంపుల్ కూడా చాలా బాగుంటది చూడానికి వెళ్ళాలి ఎప్పుడైనా సరే నెక్స్ట్ ముంబైలో అంటే తెలిసిందే ఫేమస్ ఏంటంటే తాజ్ హోటల్ ముంబైలోనా ఉమ్ ముంబైలో ఇది తర్వాత గోవాకు వచ్చేసి
ఇప్పుడు ఏ రా ష్ట్రంలోనయినా సరే ఒక్కొక్క ప్రాముఖ్యత గల ప్రసిద్ధిగాంచిన ప్రతీ ఒక్కటి ఏదో ఒకటి ఉం టదండి ఇప్పుడు చూడండి ఆంధ్రా లోన తిరుపతి బాలాజీ గుడి అని వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ ఒడిస్సా లోనా తర్వాత ఇక్కడ ఒడిస్సా లోనా పూరి జగన్నాథ్ మందిరము ఆ కల్కత్తా లోన కాళీమాత మహారాష్ట్ర లోన ఛత్రపతికి సంబంధించిన గుడిలని తర్వాత రకరకాలు గా మనకు తెలీదు ప్రతీ దగ్గర కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ తెలుసుకొని ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు
ఊ ఊ అవునవును నెక్స్ట్ మనకి ఏంటంటే మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే బద్రీనాథ్ వెళ్ళండి బద్రీనాథ్ వెళ్తే చాలా బావుంటాది అ అక్కడ బద్రనాథ్ గానీ లేకపోతే ఇక్కడ ఇంకేమంటారు కేదార్నాథ్ టెంపులు
చూడ్డమేనండి మేమెప్
ఆ బావుంటది వెళ్తే బావుంటది అక్కడ శివుడిని మరి ఎప్పుడు దర్శించుకుంటారు చెప్పండి చాలా అంటే చాలా బావుంటంది కాశీ ఒకసారి వెళ్ళండి కాశీ వెళ్ళండి తర్వాత చ్చేసే ఇలాగే ఉన్నాయి తిరువనంతపురం అని చెప్పిన తర్వాత ఇంకేవో ఉన్నాయి చాలా దగ్గరలో శివు శివ దేవుని టెంపుల్స్ ఉన్నాయనమాట అన్నీ చూస్తేనే మళ్ళీ ఇంకా నెక్స్ట్ జనం ఉంటదో ఉండదో చెప్పలేం కాబట్ టీ జన్మ లో నే మనకి ఎంత వీలైతే అంత చూస్తే బావుంటది అన్నీ ప్రదేశాలు తిరగడము వెళ్లడము
క్కడికీ వెళ్ళలేకపోతన్నాం ప్రయాణాలు అవి ఎందుకంటే చిన్న పిల్లల్ని పట్టుకొని ఎళ్తే వాళ్ళకి ఫుడ్ తినిపించడము వాళ్ళకి ఆ కడగడము తర్వాత ఉండలేరు కదా మనమై తే ఏదో తినేసి తి అడ్జస్ట్ అయిపోతాం కానీ ప్రయాణాలు చేసినప్పుడు పిల్లలతో వెళ్ళలేము అది ఒకటి అడ్డొస్తుంది
ఊహు హూ మీకు పూరి ఎంత డిస్టెన్స్ ఉంటదండి
పూరి ఆ ఒక రాత్రి ప్రయాణం ఉంటదండి
వెళ్ళారా మరి మీరు
లేదు మా పెద్ద నాన్న వాళ్ళు ఎళ్ళారు వెళ్ళాలనుకుంటున్నాం కానీ మాకు కు కిట్టడం లేదు
ఓకే అటు వెల్లండి బావుంటంది పూరి
అహా విన్నాను చాలా విదేశీయాల నుండి దర్శించుకోవడానికొస్ తండ పూరి జగన్నాథ్ కి ఒక స్టోరీ ఉంది అదంటా శిల్పాలు ఆ అదే అప్పట్లో మీరు అన్నారు కదా రాజులు అని ఆ రాజుల పరిపాలన టైం లోన ఆ రాజుల పరిపాలన టైం లోన ఎవరో దేవుడు వచ్చి చెక్కడము వాళ్ళకి ఆ ఇబ్బంది పెట్టకుండా మేము తలుపు తీసే వరకు మీరు వేచి ఉండండి అని చె తే ఆ రాజు కంగారు పడి తలుపులు తీయించే గానే అవి సకం సకం చెక్ కి ఉంచేసార్ కదా మీరు ఎప్పుడైనా విన్నారా పూరి జగన్నాథుడి గుండెలోన కృష్ణుడి ఆ హాట్ ఉంది అని